ఏం చేస్తున్నావ్ రా
ఏం లేదురా నువ్వ ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడనే లంచ్ అయిపోయింది
ఉ
ఖాళీగా ఉన్నా అని కాల్ చేసినా
ఆ
ఇంకా నువ్ తిన్నావా
తిన్నా
ఏం కర్రీ
మాది ఈ రోజు సాంబార్
హ్మ్మ్
జస్ట్ ఇందాకే తిన్న
హ ఎట్లా జరిగింది పండుగ
నార్మలే
నార్మల్ యేన
ఆ
షాపింగ్ అదంతా అయ్యిందా
ఏ దదీ
షాపింగ్ అవే
ఆ షాపింగ్ అయిపోయింది పండుగ కూడా అయిపోయింది
ప్యాన్ లైటరే నా మీది షాపింగ్ ఇగా
అవును ఇంపార్టెంట్ కదా అంటే మాకు ఉండే కొన్ని పండుగలు
ఎస్ అవునవును
అందులో రంజాన్ పండగనే పెద్దది
చాలా స్పెషల్ కదా వన్ మంత్ కదా
హ్మ్మ్ వన్ మంత్ థర్టీ డేస్ పోస్ హ టింగ్ అండి నెక్స్ట్ పండగ
ఆ
థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉండాలి అంటే కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు
ఇక అది మనుషులు డిపెండ్ అయి ఉంటదా
అ మొత్తం అయితే ఒక నెల ఉంటది అందులో ఇక కొంతమంది అంటే ఒక టెన్ ఉంటారు ఒక కొంతమంది ట్వంటీ ఉంటారు కొంతమంది అయితే మొ మొత్తం ఉంటారు మళ్ళీ పండగ రోజు కూడా అంటే థర్టీ ఉన్నవాళ్ళు మళ్ళీ పడుగ రోజు కూడా లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటారు
ఓ అలాగా ఇదే ఇన్స్టాలో ఒక రీల్ స్పిట్విల్లా అని వస్తుంది చూస్తున్నాం రీల్
ఉ అది షో చూస్తున్నా కదా
షో కూడా చూస్తున్నావా నువ్వు
అవునువును
నా దాంట్లో ఊరికే వస్తున్నాయి రీల్స్
అదే షో ఎమ్ంటిటివి మీద వస్తుంది ఇంకా డిజనీ ప్లేస్ హాస్టల్ వస్తుంది
నాగైతే ఆ షో ఏందో గాని ఆ షో మొత్తం నా ఇన్స్టా రీల్స్ లోనే కనిపిస్తుంది మత్తం అ మ మొత్తం అవే వామ్మో
హ హ
వన్ మిలియన్ ఫాలోవర్స్ జస్ట్ ఒక్క ఎపిసోడ్ అంద ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల అ బైల్ైట్ అయింది ఇక్కడేమో ఒక్క ఎపిసోడ్ వాల్ల మొత్తం ఉన్నది మొత్తం పోయింది గ్రాఫ్ మొత్తం పడిపోయింది
అవును అంటే మొత్తం ఎంత లో వచ్చిందో అంత
ఏటా దానికి ను మించు వచ్చింది హీట్ర్
అవు అంటే తను యాక్చువల్గా అయితే అట్లా చేయకుండా ఉండాల్సింది లేకపోతే తన ముందే ఇన్ఫామ్ చేయాల్సింది సిచువేషన్ అంటే తన పాస్ట్ గురించి
తను ఐథింక్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో తన అది చెప్పినట్టుంది నేను నా లైఫ్ లో జ జరిగిన ప్రతి విషయం నీకు చెప్పినా ఇక్కడికి వచ్చే వచ్చిన తర్వాతకి కనెక్షన్ అయి్యంది మన్న నా కుక్క విషయం తెలియదు మిగతా వాళ్ళందరి తెలుసు కాకపోతే నేను నీకు పార్ట్నార్ అయితే నాకొక్క దానికి తెలియదా అ భలే అడిగింద సలు
అవును అది త్రీ డేస్ వస్తుది ఫ్రైడే సట్ సటడే సండే వీక్లీ త్రీ డేస్ వస్తుంది అషో
ఆ ఆ త్రీ డేస్ ఎందు కాని నిన్న నా ఇన్స్టాల్ అయితే ఎవ్రీ డే అవుతానే ఉంది ఎవ్రీ డే అవుతానే ఉంది
ఆ
ఇక ఇప్పుడు కొత్తగా అవింది రోహిత్ శర్మ వాళ్ళు ముంబై ఇండియన్స్ వచ్చసారు కదా అదిొస్తాను ఇక రీల్స్ అసలు
ఆ అది ఐపీఎల్స్ ఉన్నాయి కదా
ఐపిఎల్స్ కోసం ఈసారి సిక్స్త్ కప్పు మాదే
అంతేనా
అంతే ఇక లాస్ట్ టైమే చూస్తే ఏదో అట్లాస్తా మ ఇస్ అయింది గానీ ఈ సరే పక్కా మాదయి
హ్మ్మ్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది ఇంకా చాలా టీమ్స్ ఉన్నాయి అంటే అది కొంచెం టఫ్ కదా చెన్నై సూపర్ కింగ్స్ తఫే
అదే టఫే కేక టఫే ఈ ఎల్ ఎస్ జి జిటి కూడా టఫ్ అఫే ఉండేది స్టార్టింగ్ కాకపోతే ఇప్పుడు కొంచెం అటు ఇట పోయినసారి ఆర్ర్ చేసిందిగామ్మా మామూలుగా లేదు అసలు భయపడ్డారు ఒక్కొక్కళు
హైదరాబాద్ టీం కూడా బానే ఉంటుంది
ఆ కాకపోతే వాళ్ళకి అంత లక్క ఉండదు బాగా ఉంటారు బాగా ఆడతారు ఈ ఫస్ట్ మొత్తం కాకపోతే పెడితే టీమ్ లో మెంబెర్స్
అన్ని రికార్డ్సే అన్ని రికార్డ్సే
అన్ని రికార్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పెడితే అందరు టీమ్ మెంబర్స్ ఒకే రోజు ఫిక్స్ పెడతారు లేకుంటే వదిలేతారు
హ్మ్మ్
ఆ ఏంటి ఇంకా సంగతులు మరి
ఏం లేదు మార్నింగ్ లేచా టిఫిన్ చేసా నిద్రపోయా ఇందాకే మళ్ళీ ఇందాకే మల్లేచ
న అలీగ పడుతేేన్ నావు
ఉ అంతే ఈ టూ డేస్ నుంచి ఫుల్ బోర్ కొడుతుంది
ఓహో అసలు అది నిన్న టైం కూడా దొరకలేదు కాలికి ఏదో అయిందిో అది పెయిన్ వస్తుంది
హ్మ్మ్
నడవడం రాట్లేదు
ఏం కర్రీ మరి ఇంట్లో
మాది చికెన్ ఫ్రై
హ్మ్మ్
ఇక నేను ఇక్కడ బయట ఉన్నా కదా చికెన్ ఫ్రై ఇస్తాం ఏమంటారు ఈ మామిడికాయల సీజెన్ కదా సోవిత్ తురిమి పెడతారు కదా పచ్చడా ఆ దాంతో అది చాలా పుల్లగా ఉంది సో త వచ్చ వచ్చిన తర్వాత మనం వెళ్తాం మనకు కావాల్సింది ఫస్ట్ అది అది బాగుంటేయి తిం లేకుంటే వదిలేతాం సో చాలా పుల్లగా ఉంది అనే రికి సైడ్ అయిపోయిన ఇంకొకటి స పంన్నడు వరకు కయలు అంటారు అద రెడ్ కలర్ రెడ్ చిల్లీస్ ఉంటాయి ఆ దాని పికిెలు ఉంటేయి అది తిన్నా
ఆహా ఎంతైతే పులిగ కొడుతుంది
ఘోరంంగోరుతన్నంట
ఏమి ఉండలేదు కూలర్ ముందే ఉండాలిగా
ఆ ఇప్పుడే ఇట్లుంటే ముందు ముందు
నెక్స్ట్ అంత ఇంకా కొంటది ఏప్రిల్
ఆ ఈ మంత్ ఎండింగ్ లోనే ఫార్టీ డిగ్రీస్ కొడుతుది ఆల్మోస్ట్
హ్మ్మ్
నేనైతే కొద్దిసేపేమో కింద ఫ్యాన్ దగ్గర ఉంటా ఆ వేడికి అది తట్టుకోలేను ఇంకొద్దిసేపేమో అవి ఏసీ కింద ఉంటా
హ్మ్మ్
కష్టమ తందగా
హ్మ్మ్
రాతే కింద ఉంట కొంచెం వేడి గాలిగా ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ వొత్తన్నై. తప్పదిగ అది నాక్
ఆ వర్క్ లో ఉన్నావా?
ఆ వర్క్ లోనే ఉన్నా.
ఏం చేయాలి మరి వర్ బ
వర్ కా ఇట్లా ఏ ఉంటాయి అదే వాళ్ళ కేసస్ వస్తె అవి అప్రూవల్స్ పెట్టాలిగ. అచ్చా ఈ రోజు కొంచెం ప్రాబ్లమే అయిందది. ప్రింటర్ సరిగ్గా పని చేయక కంప్యూటర్ సిస్టమ్ కన్ చెమరాకా
ఊ
తర్వాత ఇగ వర్క్ చేసుకొని ఇగ ఖాళీగున్నా.
ఉహు
ఇక్కడ ఆల్మోస్ట్ బోర్ అయితె కొట్టదు, చాలా మందే ఉంటారు.
మ్మ్ హు
సట్ అయితదిగ సెట్ చేసుకున్న ఇగ సెట్ అయితారు కాదు. సెట్ చేసుకున్న వాళ్ళు ఒక మల్లి గోరంగుందురు.
ఎందుకు
అంటె వాళ్ళ మా వైండ్స్ మైండ్ సెట్స్ వేరె నా మైండ్ సెట్స్ వేరె, వాళ్ళు ఏంది సగం లైఫ్ చూసిన వాళ్ళు వాళ్ళందరూ అంటె మ్యారేజెస్ ఇగ ఈ పిల్లలయి అక్కడ
జ్ వల్ల.
అంత పెద్ద ఏజ్ కాదు. ఆ ఒక మ్యారేజ్ అయ్యి ఒక టూ ఇయర్స్, ఫోర్ ఇయర్స్, టెన్ ఇయర్స్ అంత ఏజ్ వాళ్ళు.
ఆహా
ఓకె కాకపోతె మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు కదా! అందరికన్నా చిన్న ఎవరు అన్ టె ఫస్ట్ నేనె ఉ తాక్కడికి
ఆ
ఇంటికెల్లి ఆడుకో
ఎందుకు మ్యారేజ్ చేసుకొని అసలు అంత మ్యారేజ్ నె అయితె ఈ ప్రజెంట్ జనరేషన్లొ అయితె అంత ఇంట్రెస్ట్ లేదు ఎవ్వరిది.
అడుగుతున్నా నాకు ఈ రోజు నీ మ్యారేజ్ అయితె మాకు పిలుస్తావా అంట నా మ్యారేజ్ అయితే నేనె వెర్ రన్ మీక్ పంపిస్తా అంతగా ఐతే అని చెప్ ఇనహ్ ఎవడు చేస్ కుంటాడు అని
హ్మ్మ్
అంటే మీ దాంట్లో అవి హస్బెండ్ వచ్చి తాాలి కట్టాడా అప్పుడు చూస్తా అదిదంటే అసలు నేను మ్యారేజ్ కి వెళ్ళాను నా మ్యారేజ్ కి న నను వెళ్ళాను ఫస్ట్ ఆ హస్బెండ్ ముస్లిం సమారేజ్ అ కదా అసలు వాడు రాడు కనిపించాడు ఏమన్నా ఉంటే తోటి కోడలు సమ్మత్త వాళ్ళు ఉంటారు వాళ్ళే వస్తారు అంటే ఏంటి మీ దాంట్లో మేము హస్బెండ్ తో కట్టించుకోరా మీరు కట్టించుకోమ్మా జస్ట్ ఒక సిగ్నేచర్ త అయిపోయింది లైఫ్ అంతా అని చెప్తే అవునా నిజమ్మా ఆ పడ వాళ్ళతోనే పడదు వాళ్ళతోనే పెట్టించుకుంటారా మీరు అంతా ఒొక్కరు ఇక్కడ దొరుకుతారా రా అని మూర్తి వాళందర నాకే దొరుకుతారా అనుకున్నా ఇక
అంటేకంతమందికి తెలియదు కదా
హ సరే ఒక కాల్ వస్తు వంది నాకు నేను తర్వాత ఇచ్చేస్తా నీకు
ఓకే
బాయ్
బయ